హలో ఏం జరిగింది ఏం జరిగిందంటే ఒక రోజు నాకు పచ్చడి ఎట్ల నూరుతారో తెలవదు అస్సలు వాస్తవానికి
హ
నూరిన నోరలేదు గుర్తుకు లేదా అసలు ఎప్పుడు అయితే ఒక రోజు మిక్సీల ఊకే పడతంటే టేస్ట్ అనిపించట్లేదు న్నాయి అన్నాడు అనేసరికి సరే అని రోళ్ళ నురుదామని పోయిన నూరడానికి పోతే మిరపకాయలు టమాటా పచ్చడి చేస్తానా చేస్తాఅంటే మిరపకాయలున్ను ఎల్లిపాయ జీలకర్ర ఇత కలిమాకేసిన అవన్నీ కలిపి నూనిలో ఎయించినాయి
ఆ
ఇంగా అల్లా కొంచెం ఉప్పు వేసి నూరినంక టమాటాలు నూరాలి కదా టమాటాలల్ల వేసి రోల్ క్కని ఎట్లాన్నా వచ్చి నా మొకం మీద పడ్డది మొత్తం అది మొత్తం నేను కొడతా అంటే టప్ప టప్ప సౌండ్ ఒచ్చుకుంటా మొత్తం అంటే నూరు ఎత్తలే అన్నమాట నూరాక మొత్తం మీద బట్టల మీదనే పడతాంది అది
ఊహ్మ్మ్
దాం ఆడున్న మా అత్తమ్మ గిన నవ్వి ఎన్నడు నూరలేదనే పోరి నూరవా నూరరాదా అని అంటే ఎన్నడు నూరలే లేదని నేనన్న మొన్న మొన్నఅట్లా టూ మంత్స్ ఏమో అయితాంది
ఊహ్మ్మ్
నూరు లేదుదంటే ఓ ఇప్పుటి వకు నఊరు లేద ఏమ ఇ సంవత్సర అవుతుంది పెళ్ళి అంటే పెళ్ళనా కాన్నా మిక్ ఉన్నద నాక నేన అనేసరికి ఇ సరే అని నోడతా అని ఇక తీసుకొని ఊరింది ఇక అందరిని అ చూసిిన మీరు కానీ రోజులు కూడా అది పచ్చడికుడా నరస్తలేదని
హ్మ్ హ్మ్ హ్మ్
ఈరోజే
నేన్ మొన్న అట్లనే అ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితంటే చాపలో ఏది ఎగ్జాక్ట్లీ హోలీ రోజే
నేనే ఏం చేసాను చేపలు ఉన్నా చికెన్ తీసుకొ వచ్చినను చేపలు మంచిగా చేపలు ఎక్కువ కొంచెం బెటరీ వచ్చినాయి
మంచిగా వచ్చిన అ చాప పలున్న ఇంకొక కే ఓకే ఆయనా చేపలు తినన్నాను అదింటే కే చికెన్ మే చే చపలో మూడు కేజీ చేపలు తెచ్చుకునం రెండు గ్యాసుల మీద పెట్టి వంట చేసుకుంటే నేనేం చేసిన చాపల ఫ్రై చేద్దామ అని చెప్పేసి చాపల ఫ్రై ఎస్తే అవి ఎక్కువసేపు అరనీయ్యలే అహ్ మా రూమ్ లో ఉన్నాడు ఒక వేస్ట్ కాడు
హ
ఏ ఏం గాదే ఏం గాదే అట్లనే ఏం గాదు ఏయ్యి అది అది అని చెప్పేసి అంటే నేను అట్లనే ఇగ కారం గిట్ల రుద్ది ఫ్రై ఎత్ చేద్దామంటే ఫస్ట్ ఫ్రై చేసి మళ్ళ తరువాత కారం గిట్ల రుద్ది మళ్ళ ఫ్రై చేద్దామంటే లేదు లేదు ఒకేటేసారి అంతా అయి గోర అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే అని చెప్పేసి నేనేం చేసినా ఆ కారం ఇట్లా అన్ని మసాలాలు గిట్ల రుద్ది ఆయిల్ లేయంగనే బాంబులు వేలనట్టు వేళ్తున్నాయి మొత్తం ట్టప్ప ట్టప్ప ట్టప్ప అని షి అప్పటికి కె జి జే ఆయిల్ ఓస్తే ఇగ కొంచెం ఆఫ్ అయిపేయింది అప్పటికి ఆయిలు నేనేం ఏంజేసినా కొంచెం ఇళ్ళఏమో పడ్డట్టుంది కదా కర్ర గా ఉన్నది ఏంటిదనీ చెప్పేసి నేను ఇట్లా కొంచం తొంగి సుషిన అది ఒక్కా క్కసారి బాంబు బెలినట్టు బేళ్ళింది. ముఖం మీద పడితే ఇప్పుడు టూ త్రీ డాట్స్ చ్చినయట్లనే నల్లగా
అయ్యో
ఆ ముక్కు మీద రెండు వచ్చినాయి. ఇటు కొంచం కన్న కింది కొనీ వచ్చింది. కంట్లో అయితే రెండు మూడు సల్లా పడ్డది ఆయిల్ అయి అయిపెంది కన్ను ఓయ్యింది అనుకున్నా సుక్కలువడ్డాయిఆ రోజు కానీ ఏంగాలే అదృష్టం కొద్ది
ఆహా
హ
ఇంకేంటి
చెప్పాలి ఇగ మీరే
ఏమున్నది ఏం లేదు. షాపింగ్ చేస్తారా? బట్ లేనా మీరు మేమన్నా తీసుకుందుము మీ మమ్మీకి ఎప్పుడున్న చీర తీసుకోపోయరు.
మా మమ్మీకి శారీ తీసుకోవాలి గానీ వాళ్ళకి ఏం నచ్చుతాయో ఏమి నచ్చవో మాకు తెలీయదు కదా
మంచి సారి అక్కడ లేని కలర్ తీసుకుంటే అయిపయా సంతోషంగా తీసుకుంటారు కదా.
మా వాళ్ళు మేమేం తీసుకున్నా ఉన్నాయి అంటరు.
ఉన్నాయనే అంటారు ఎవరైనా లెవ్వను ఎవరంటారు ఉన్నాయి అంటరు. గానే
అయితే బ్యాక్ ఆల్రెడీ సెర్చ్ చేసిన ఆన్లైన్ లో
ఆహా
ఆ అట్లనే మా అక్క వాళ్ళ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కూడా రెండు సారీళ్లు ఉన్ను మా అమ్మ కు మూడు సారీలు తీసుకుందామని చూసిన
ఆహా
మళ్ళ నచ్చారు వంకాలు వేడతరు ఎందుకు?
ఎందుకు ఫ్రీగా వచ్చడి మేమేం నచ్చుతాం అట్లేం ఉండదు మా దగ్గర
ఈ అమౌంట్ ఇంత అయిపొద్ది కదా ఈసారి ఇంటికి పోయేది ఉన్నది. అ మే మేయా ఇగ బావోల్లు గిట్లా వచ్చేదున్నది మే తాగాంగా ఏమన మిగిలితే అప్పుడు ఇద్దాము అన్నట్టు కొన్ని అమౌంట్ ఆపుకున్నా
వామ్మో అవునా అసలు మీరు అ సర్ప్రైసులు చీరలు తీసుకుంటేనే బాగుంటది కానీ మీ డబ్బులు ఇస్తే డబ్బులు ఏదో ఖర్చులకి వాడుకుంటాం. కతం అది అటు పోద్ది కదా
సరే ఎట్లైన యూజ్ అయితాయి కదా చీరలు వాళ్ళకి బో చ్చేడివుంటాయి బీరువాలనిండా చీరలే ఉంటాయి అలా
హాఫ్సారి తీసుకోండి బాగుంటది ఇద్దరు అక్కలకు సేమ్ తీసుకోండి.
మా మా హ్ మా వొళ్ళు ఆఫ్ శారీలు గట్టంగా ఒకసారి కూడా సులే నేను హాఫ్ సారీలు గట్టంగా ఒక్కసారి కూడా చూలే నేను
ఓ బొచ్చడుసార్లు కటినాం కానీ నీకా ఆఫ్సార్ల్లెక్క కనబడలేదు గానీ ఇప్పుడు అర్థం అయితాంది తీసురు వెయ్యి మామూలుగా తొమ్మి వందల రూపాయలతోటే అయిపో తొమ్మిది వందల ఎనిమిది వందలకి మంచిగా వస్తానయ్ సాటిస్ఫై అయ్యో టట్టు ఇద్దరి సేమ్ తీస్కుంటే చాలు సేమ్ ఎస్కుంటాం కదా
ఉ
మంచి మంచి ఉన్నాయి మాములుగా తక్కువ షాపింగ్ మీషో లో కూడా బా దొరుకు తనాయ్
అదే నేను అప్పుడు వచ్చిన ఫస్ట్ మంత్ లో ఇయ్యలేదా థౌసండ్ థౌసండ్ నీకు ఇచ్చిన అక్కకిచ్చిన
ఎప్పుడయ్యా
ఓ స్టార్టింగ్ మంతే థౌసండ్ థౌసండ్ ఇత్తే నేన్ మల్ల నాక్ కొది రోలకి అవసరం ఉంది ఎమన్న ఉంటే ఇయ్ మళ్ళ రిటర్న్ గొడతా అంటే నువ్వు బాబ్ డబ్బులు కొట్టినావు నాకు థౌసండ్ గుర్తొచ్చిందా అయి అయి రావు ఇగ బాపయ అంటే నేను కోట్లేదు
ఉండవయ్య ఉన్నది కొంచెం ఇంక రాట్లే పాపం ఎప్పుడు చెప్పలె
అరే బాబు గూడా అడగర
అడగడంలే అడిగుతే చెప్తును గానీ ఖచ్చి ఖచ్చి ఏమంట్రు ఆ ఎంతో ఇచ్చిండు డబ్బులు అప్పుడు కట్నం కింద మీ ఆ పొట్టోని బర్త్డే దాంట్లో చూయించిండు గానీ
ఆ నాకు అది అప్పుడు రేనుకో తీసుకున్న దేనికో అడిగిన ఆన్లైన్ కే దేనికో అవసరం ఉన్నాయ అంటే బాపి ఉన్నాయ్ అంటే బాపి కొట్ట అన్నవ్ మళ్ళ అడగలే ఇగ మేము
అవునా అదే అదే లే గాని ఏ అవర్ పాడు
మళ్ళా పోయిన నేల గూడా కొట్టిన్నా గాదే
ఆ ఏమో లేదు కానీ అట్ల అంత ముందు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చి ఇయ్యె తీసుకోలే కదా
తీసుకోలే అయ్ ఏదో ఇగ మీరు ఏదో కొంట్రు అన్నట్టు ఇగ
ఓ అయితే అడగాలి ఖచ్చితంగా ఇక్కవడట్టే వడాలి ఎమ్మటే వేయిరూపలి మా తమ్ముడి ఇచ్చిన వేయి రుపలి అని అంటే తావ్ నేనేగ ఏంటి ఇత్తడు గ మా తమ్ముడు ఇచ్చినీయంటే వామ్మో ఇగ మీ తమ్ముడు ఇత్తే ఆగపో ఆగకపోదురు మీ న్నాన ఏమో
ఏయ్ బావది నాది వేరు వేరు ఉన్నయ్ లే అయి ఎప్పుడు ఇత్తనో ఎవరు ఎప్పుడు తీసుకుంటానో నాకు అర్థమె కాట్లేదు అయ్
అయ్ గాదు మరి అయ్ ఎప్పుడు ఎటు పోతనై ఎటు వత్తనై ఎటు ఓతన్నయ్ తెంగాద్ మాకెలొ తెంగాద్ నీకేనా నొత్తన్నయా సుత్త ఆగు నేను
అయిన నాగేలు గూడ కొడతన్న నాకు చిల్లర చిల్లర ఒకోసారి ఐదొందలు ఒకసారి వెయ్యి ఒకసారి ఆ రెండొందలు వంద అట్లా గొడతారు నాకు అట్ల గొడితే ఒకసారి ఏం జెస్ ఇన్ని నంటే నేను రెండు వేలు ఏమో ఇద్దాం అనుకున్నా బావకి ఇగ అప్పుడో ఇప్పుడో వంద రూపాల్ అప్ రెండు వందలు బీర్లకి ఇత్తాను కదా అని నేను జూసినా ఇద్దామా ఆ టైంలో ఏందంటే బావ ఒకసారి ఫోన్ చేసి స్వామి అట్ల అర్జెంట్ మూడు వేలు ఏమో గావాలి ఇగా మళ్ళ తెచ్చి నీకిత్తలే అన్నాడు మూడు వేలు కొట్టేసిన
ఆహా
హలో బావ గూడ ఏ ఎట్లా అప్పుడప్పుడు ఇత్తను కద అన్నాడు నేను గూడా అడగలేదు నేనైందంటే చిన్న చిన్న ఫం ఆయన ఏందంటే అట్లా అందుకే మొన్నా నేను సికింద్రాబాద్ హైదరాబాద్కి వచ్చిన రోజు అగుతే ఇట్ల
యాభై రూపాయ అంటే ఏమనుకున్నారు అన్నయ్య యాభై రూపాయలు ఇయ్యండి రెండున్నర కేజీలు ఎండకు ఉండబట్టి మొన్న ఖరాబ్ అయింది మన కరాబైన మ అద అర్ద మన ఆ ఉల్లిగడ్డ తీసుకుందాం అని తీసుకుంటాన్నం ఊకే ఎగ్స్ తీసుకున్నా ఉల్లిగడ్డ పులుసు చేస్ టైంకు దొరుకుతలెవ్వు అదే మ ఊకె వాళ్ళు వందకి ఐదు కిలోలు ఇస్తాం అంటే మా ఊరోళ్ళు ముప్పై రూపాలకు నలభై నలభై రూపాయలకు కిలా ఇస్తా అంటున్నారు
హలో
ఆహా
హలో
హలో
హ్మ్
ఉల్లిగడ్డలు చారు చేసుకుందామని తీసుకుంటన్న ఉల్లిగడ్డ చారు
ఆహాహా అయితే మొన్న సికింద్రాబాద్ వచ్చే రోజు మా ఆమ్ ఇద్దరికిద్దరు ను లో
ఆ
ఇగ ఆ సిచ్యువేషన్ నాకు ఘోరం అది ఆ టైమ్ లో అసలు ఘోరంగా ఉన్నది నాకు సరే అని చెప్పేసి బా బావ తొందర పెట్టిండు ఇగ ఎంబడి అంట నాకు అకౌట్ డబ్బులు ఉన్నయి గని రెండు వందలో మూడు వందలో ఉన్నాయి గని ఏటీఎం ల తీయనికి ఇల్ల అత్తలేవ్ చేంజ్ చిల్లర అవ వందలు
ఆహా
ఆ రెండు వందలో మూడు వందలో ఉంటే కొట్టు బావంటే ఇగ ఐదు వందలు కొట్టిండాయన మల్ల రెండు టన్ కొట్టన అంటే ఏ వద్దులే ఆల్రెడీ నాకు ఇచ్చినావ్ కదా ఏం వద్లే ఉంచ్ రాదా అని చెప్పసి అంటే సరే ఎవరికి ఇస్తే ఏందన్నట్టు ఇగ నీకు ఇచ్చేసిన నీ డబ్బులు రెండు వందల యాభై ప్లస్ అయిదు వందలు కలుపి నీకొట్టేసిన
ఓ షట్
ఏం కాదు ఉండని అని ఉన్నరు కాబట్టి బావకి చెప్పదనుకున్నా కానీ ఆ టైంలో నీ పక్కన ఉన్నా అని నాకేం తెలుసు
ఆయన చెప్పకుండా ఆయనే నాకు ఇత్తరు ఎప్పుడడిగినా గట్లే ఉండదు మా దగ్గర
ఇత్తడు గని నేను ఆయనకు తెలవకుండా ఆయనేమో వద్దన్నడు డబ్బుల అయి ఐదు వందలు ఏం వద్దులే ఇంకెప్పుడైనా ఇదువులే గానీ వద్దులే అన్నడు ఆయ ఇగ నాకు వచ్చింది కదా ఎందుకు లే ఉంచుకునుడు మల్ల ఉన్న ఖర్చ అయితేయేమో అన్నట్టు ఇగ ఆయనకు తెలియకుంటనే ఇద్దమని నేను చూసిన నువ్వైనా చేసుకుంటావేమో కానీ ఆయన పక్క ఉన్నడని నేను అనుకోలే
ఆ అట్లేమనుకోడు అంటే నా కొంతమంది ఇయర్ కదా వాళ్ళ భార్యలకు ఆయన అట్లా ఏం ఉండడు ఇస్తనే ఉంటడు కాబట్టి ఎప్పుడైనా ఇస్తనే ఉంటడు కాబట్టి మా దగ్గర భేదమేం ఉండదు ఆయన కన్నా నాకన్నా సేమ్ డబ్బులు ఆ ఆయన కంట నే తీసుకుంటూనే ఉంట నా కంట ఆయన ఇస్తనే ఉంటా షేరింగ్ ఉంటూనే ఉంటది నాకాడ తర్వాత ఇదే ఇంకా అటకన్నా ఎందుకంట నేనే ఏం జాబ్ చేస్తలేను కాబట్టి
ఉహు
బాబు వచ్చేసిండు వాటర్ పట్టమనంటాండు
సర్లే టైం అయింది గా
చూస్తాన్నా ఎదురుచూస్తున్నాను
పార్కుకు పోవాలే పోత
ఆ సర్ సరే సరే